హలో
హలో అండి వినిపిస్తా ఉందండి నేను మాట్లాడేది మీ
ఆ ఆ వినిపిస్తా ఉందండి నా వైఫ్ ఇనిపిస్తాందా మీకు
ఆ విన్పిస్తదండి ఇ లల్లూ టైమ్ లో మాకొక్క కొద్దిసేపు టైం కేటాయించగలరా
ఆ అండి ఇక్క టైం చదువుతాం ఏం అడగలనుకుంటునారు
నామాల్ గా పెట్స్ ఉంటాయి కదా ప్చ్ అంటే మనం ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం గదా వాటిపైైన మీ ఒపీనియన్ ఏంటి అంటే అంటే పెంచుకుంటే బెటర్ అంటారు వాటిని ఊరికే ఎందుకు పెంచుకుంటే వాటి వల్ల ఏమైనా డిసీజెస్ వస్తాయని అట్లా అనుకుంటార్ ఏమైనా
మ్ రెండూ బెస్టే అండి వీరి కుక్కలు మనం చూస్తా ఉంటాంటాము దానికి ఆహారం ఉండదు ఏమి ఉండదు బయట రోడ్స్ లో పెంచుకునే ధన్లోకైతే కొంచెం మనం ఇంట్లో కేర్గా కేరింగ్గా చూసుకుంటూ డిసీజెస్ ఏం రాక కుండా మంచిగా ఉంటది కాబట్టి రెండు బెస్ట్ తే అంటాను కొన్ని సిచ్యువేషన్స్ లో అది బెస్ట్ కొన్ని సిచ్యువేషన్ లో ఇది బెస్ట్
ఆ ఓకే మీకున్నాయండి ఏమైనా పెట్స్ అంటే మీకు ఇష్టమా లేదా పెట్స్ అంటే
ఇష్టమే కానీ మా పేరెంట్స్ అలో చేయరండి తెంచుకోవడానికి దానికి చాలా ఉంటది కదా ప్రాసెస్ ఫుడ్ పెట్టడ అది అన్నీ మా పేరెంట్స్ బిజీ ఆ సో అలాంటివేమీ పట్టించుకోరండి
ఆ వాటినోదిలి కూడా మనం ఎక్కడికి వెళ్ళలేము
అవును బయట కుక్కలు ఉంటాయి కదా రోడ్లలో బయట కుక్కలు ఉంటాయి కాబట్టి దానికి మేము ఫుడ్ ఫీడ్ చే డాగని అలాగా చూస్తా ఉంటాను
ఆ ఆహా అంటే మీకు పెంచుకోవడం అంటే ఇష్టమేనా అవి
పెంచుకోవడం అంటే ఇష్టం కానీ దానికి నేనే లేజీ ఇంకా దాన్ని
ఆ అదేదండి ఈ ఫ్యూచర్ లో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా పెంచుకునే ఛాన్స్ ఉం
ఫ్యూచర్ లో ఫ్యూచర్ ఒ ఆ లేద లేజినెస్ నా నుంచి లేజినెస్ వెళ్పోతే పెంచుకోవాల ఆలోచ నేము చేస్తాను పంగ అంటే ఈ మనుషుల కన్నా కుక్కలే బెస్ చిగండి
అదైతే నిజమే అదైతే నిజమేనండి
అవునండి ఎక్కడికన్నా వెళ్ళిన కూడా మన కేరింగ్ అంటే ఒక పార్ట్నర్ లా తోడుంటాయి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ బాడీ గడ్లాగా
ఆ ఏదైతేనిజమేన్ డి ఉహు ఇ పెట్టినే పెంచుకోవాలన్నా కూడా వాటిననే ఫస్ట్ వాటికి వ్యాక్సిన్ చేయ
కేర్ ఉండాలి కదా దానికి కేర్ చూసుకోవాలా ఆ నా మీద నాకే కేర్ లేదు ఫస్ట్ ఇం నా మీద నాకు కేర్ వచ్చినచ్చి తర్వాత కదండి
ఉ ఓకే అంటే ఇప్పుడు అవి వాటిని చూసుకోవాలన్నా కూడా వాటికి వాక్సిన్స్ వేపించాలి వాటికి ఏమైనా డి ఏసేసే మళ్ళీ మనకొ ఏ అది సోకుతది కదా ఐ మీన్ ర్యాబీస్ ఇట్లాంటివన్నీ హుమ్ కాబట్టి వాట్ ట్టి గి ఆ అందులోనూ వాటిని మెయిన్ మెయింటెయిన్ చేయడం కూడా ఆశామాషి కాదు కదండి ఇఫ్ పెట్స్ ని చుస్క్ తీసుకున్నా కూడా ఆ ఇంకా వాట్ టోనుల్ ఎక్కడికి వెళ్ళలేం మనం
అవునండి అన్ పా
హా
అంటే వాటికి సరైన టైంలో ఫుడ్ ఫీడ్ చేయా వాళ్ళకి దానికి స్నానం జేప్ ఇయ్యాల సపరేట్గా ప్లేస్ కేటాయించ్ చాలా దానికి ఆరోగ్ గ్యం సరిగ్గా ఉందా లేదా అని చూసుకోవాలా ఆ దానికి మరి బయట డాగ్స్ తోరు దీనికి పెంపుడు కుక్కలకి చాలా డిఫరెన్స్ కాదండి బయట వెళితే ఇవి జీవించలేవండి అవి అరిసే లోపల ఇవి భయపడేసి వచ్చేస్ కాయి అందుకని అలాంటివన్నీ ఉంటాయి మరి ఒకటి ఏమన్నా అయ్యిందన్ టే మనం చాలా బాధపడాల్సి వస్తాది మనము థౌసండ్స్ ఆఫ్ మనీ లో ఇన్వెస్ట్ చేస్ తాద్ దాని మీద
అంటే మీరు ఈ పెట్స్ ఆయ్ పెట్స్ అన్నా కూడా ఇవి కూడా ఉన్ టేదండి అంటే నార్మల్ వీళ్ళ ఉన్న అప్పుడప్పుడప్పుడుంటాయి వాటిని పెంచుకోవచ్చు లేదంటే మంచి బ్రీడ్స్ ఉంటాయి కదా
అదే అండి బ్రీడ్స్ కూడా మన దగ్గర ఉండవు మనం కొనుక్కచ్చుకోవాలా కదా
ఆ అదే అంటే మీరు వాటిని పెంచుకోవాలనుకుంటారా ఒక వేళ పెంచుకోవాలనుకు పున్నా
పెంచుకోవాలనుకుంటే ఏంటివన్నా పెంచుకుంటాము ఇష్టంగా కానీ ప్రసెంట్ సుచ్యువేషన్ అలా లేదు అందుకని
ఉమ్ అవునలేండి అందులోనూ నార్మల్గా వీధి వీధి వీధి కుక్కల్ని పెంచు కోవడం అంటే ఓకేగాని బ్రీడ్స్ అంటే వాటిపైన ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసింటాం అందులోనూ అవి నార్మల్లీ ఈ కుక్ కల్లాగా ఉండవ్ గదండి ఈ బెట్
అవునండి చానా సెన్సిటివ్గా ఉంటాయి అవి చా అందుకనే అవి మనం బయటికి తీసుకెళ్ళాలన్నా చానా సెక్యూరిటీతో తీసుకొని వెళ్ళాలి బయటి కి దానికి పెడిక్యూర్ అంట వాషింగ్ అంటా మరి నెక్స్ట్ డైలీ వాకింగ్ తీస్ కో వెళ్లాలా అవన్నీ ఉండాలండి ఎందుక్ ఊరుకన్ వి మనం ప్రశాంతంగా అంటే ఇష్టమే కుక్కలు అంటే బయట కుక్కల్ని రోడ్ మీద ఉండే కుక్కల్ని జాగ్రత్తగా చూసుకుంటే ఇలాంటివి ఏం ఉండవు అవి మన ఇంట్లో ఉండలేవు ఇవి మన ఇంట్లో ఉన్ టాయండి అన్
ఆ అంతేలే డి బయట కుక్కల్ని చూసుకున్నా కూడా పాపం వాటికి ఫుడ్ లేకుంటాయి అవి కూడా కొంచెం బెనిఫిట్ పొందుతాయి ఆ ఆ
మనం ఎప్పుడన్నా వెళ్ళినా కూడా మనమల్ని ఎవ్వురైనా కనుక్కోరేమో కు కుక్కలు మాత్ రం విశ్వాసంగా బాగుంటాయండి నమ్మకంగా విష్ శ్వాసంగా ఇంటిని కాపాడుతూ ఒకసారి మనం ఫుడ్ వేసామంటే పల్లెటూర్లులులో ఎలాగంటే మనం ను్ ఇంటి దగ్గర కుక్కలు ఉంటాయి కదా దానికి డైలీ ఫీడ్ మనము మన ఇంటి దగ్గర ఉంటాయండి మనం ఉన్నా లేకపోయినా మన ఇంటిని చూసుకు టా ఉంటాన్
హ్మ్ అదైతే ఖచ్చితంగా నిజమే అండి ఎప్పుడైనా మనం వెళ్ళక వెళ్ళక ఇంటికి ఎల్నాం అనుకోండి
ఆ అవును మనతో పాటు మన దగ్గరికి వచ్చేస్తాయి కనుక్కుంటాయి అదే చెప్తున్నా కదా మనుషులకు కూడా విశ్వాసం ఉండదు కుక్కలకు విశ్వాసం ఉంటాది అందుకే ద్దలు అంటాంట్రు మనిషికి పెట్టే బదులు ఓ ముద్ద కుక్కకు పెడితే విశ్వాసంగా ఉంటా ఆది
ఆ అందులోనే అవి మనం ఎప్పుడైనా ఇంటికెల్నాం అను కొండే పి జీలో అట్ల హాస్టల్స్ లో ఉండేవాళ్ళం కనుక్కుంటాయ్ అవి మనం ఇంటికి ఎళ్ళంగానే వచ్చేసెయ్ ఫస్ చు పరిగెత్తుకుంటు వస్తాయి మన దగ్గరికి ఆ ఆ ఎక్కువలో ఉ వి మనుషుల అంత కంపేర్ చేస్తే వాటికి అందులోనూ ఇంకా
మంచిగా ఉంటారం
హ్మ్ అవును ఇం కా ఇవి ఫెస్టివల్స్ వస్తాయి చూడండి దీపావళి అట్లా
ఆ ఆ
హ్మ్ అప్పు వాటికి ఇది షెల్టర్ కలిపిస్తే చాలా బావుంటదండి అవి టపాకులకి భయపడతా ఉంటాయి కదా హ్మ్ చాలా భయపడతాయి కదా అవి వాటికి హ్మ్ అవును అప్పుడు మనుషులందరూ పాపం వాటికి కొంచెం కొంచెం షెల్టర్ కల్పిస్తే లేదంటే పెద్ద పెద్ద పటాకులు పెట్టుకున్నా ఉన్న చోట కొంచెం చిన్న సౌండ్ వచ్చేటు పెట్ తే వాటికి హెల్ప్ చేసి చిన వాళ్లం అవుతాం
ఆ మనం కూడా వేస్ట్ ఆఫ్ అమౌంటు ఫుడ్ వేస్ట్ చేస్తా ఉంటాంటం అలా వేస్ట్ చేయకోకుండా బ్రిడ్జ్ రోడ్డు పక్కన ఉండే కుక్కలకి అలా జంతువులు కుక్కలని కాదు ఏదైనా జంతువులు క్యా పిల్లి కానీ ఏవో ఒకటి ప ప క్షులు అలా అన్నీ ఉం అంటే కదా దానికి ఫీడ్ చేయడానికి చానా బెస్ట్ అండి డస్ట్బిన్స్ లో అన్నిట్లో పడే స్తా ఉంటటారు పెళ్ళిళ్లో అయితే ఎంత ఫుడ్ వేస్ట్ అవు
మ్ అవునండి
చేయడం వల్ల బాగా అవి కూడా బాగా తిని ఉంటా ఉంటాయి మనము నేను ర్యాండమ్ గా చూస్తా ఉంటాంట రోడ్డు పక్కన కుక్కలైతే ఆ అదేమంటరు పెద్దలు ఎము మక్కలు ఆరేసుకొని ఉన్నాది అంట ఫుడ్ లేక స్టమక్ అంత లోపలికి ఎళ్ళిపోయి అవి అలా ఉంటంటాయి మనము అలాగా ఇంట్లో వేస్ అలా ఉంటది కదా దానికి అలా ఫీట్ చేసినారంటే అది కూడా కొంచెం హ్యాపీగా తిని బాగాద్ కదండి బాగా అలాంటి ప్రికాషన్స్ పాటించ చాలా మనిషి కి
ఆ ఇంగ అవేగ కుండా మన టెర్రస్ పైన అట్లా కొంచెం వాటర్రు దేంట్లోనో వాటర్ పెట్టి పెట్టినాం అనుకోండి ఏమైనా పక్షులు అట్లాంటివి వచ్చి ఆ వాటికి దాహం వేసినప్పుడు అవి తాగి అ వెళ్ళిపోతా ఉంటాయి
అవునండీ
మ్
మీరు ఒకవేళ పెంచుకోవాల అనుకుంటు అతే మీరు పెంచుకుంటారా లేకపోతే స్ట్రీట్ డాగ్స్
శ్రీ శ్రీడాక్షస్ అండి పెంచు. కునేవి ఏముందండి చాలా మంది పెంచుకుంటా ఉంటారు చాలా బ్రీచ్ అన్ని కొనుక్కక్కొని ఇప్పుడు ఇఫ్ చూసినామంటే ఒక హండ్రెడ్ హౌసెస్ తీసుకున్నామంటే ఆ దాదాపు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ హౌసెస్ లో ఉంటాయి పెచ్చ
ఆ అవునండి అదేంట దాన్ని చూసుకునే బదులు డబ్బులు పెట్టి కొనే బదులు స్ట్రీట్ డాగ్స్ న మంచిగా కేర్ తీసుకున్నారండి అవి ఉంటాయి కదండి అని స్ట్రీట్ డాగ్స్ వల్ల కూడా చాలా నష్టాలు ఉన్నాయిలేండి అ చిన్న పిల్లలు కూడా బయట ఆడుకు కోలెంటి ఎకలు దాని వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి
దేని వల్ల అయినా అంతేదండి అడ్వాంటేజెస్ ఉన్నాడి ఖచ్చితంగా వాటి వల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి
మనం రారాండమ్ గా చూస్తా ఉండంటాం మీ ఇప్పుడు ఊర్లలో స్ట్రీట్ డాగ్స్ పిల్లల్ని కరర్చడము రార్యాబీస్ వచ్చి చనిపోవడము ఇలాంటివన్నీ
అవునవును అట్లాంటి ఏమైనా కొంచెం కొంచెం మనకు ఇది ఇ దీ ఇ మంచి మెంటల్ హెల్త్ సరిగా లేదు అని అనిపించింది అనుకోండి వాళ్ళకి ఫోన్ చేసి తీసుకెళ్ళిపోతారు కదా
తీసుకెళ్తారు కానీ వాళ్ళు కొంతమంది ఇది తొందరగా పో సీడ్ అవుతారు కొంతమంది తొందరగా పోసి కారంండి ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం గవర్నమెంట్ ఎలా ఉందా మనకి
ఉ అన్లైండి అది కూడా నిజమే కాకపోతే వాటికి మనం ఏమి హాన్ చేయకుండా ఒళ్ళ పె పెచనేక్కలనే కాదు పె ఆ అవనే కాదు ఏ యానిమల్స్ అయినా కూడా
అవున ఇప్పుడు కొ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పీజిఎమ్స్ పెంచుకున్నామ అంటే దాని డి ర్ వల్ మనకు హార్మ్ ఫుల్ డిసీజెస్ వచ్చే అవకాశం కూడా ఉ
ఆ ఏది ఏ జంతువుని పెంచుకున్నా కూడా అవునవును చాలా డిసీజ వస్తాయండి వాటి గురించి కూడా అంటే లిమిట్గా ఉండాలి ఎంతలో ఉండాలో అంతలో ఉ వాటికి సెబ్ చేయాలనుకుంటే చేయొచ్చు అంతే అ అట్లా అంటే డాగస్ నుంచి వస్తాయి ఇంకా మంకీస్ నుంచి వస్తాయి సై
అన్ని హార్మ్ఫులే అండి కొన్ని మనం జాగ్రత్తలో మనం ప్రికాషన్ తీసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలా ఎంత కేర్ ఇయలో అంతే కేర్ ఇయాలి ఎక్కువ కన్సర్న్ చేసా కూడా డ్యామేజ్ మనక అవుతుంది
థ్యాంక్ అ అండి మీరు పెట్స్ గురించి మీ తినేని మాత సి షేర్ చేసుకున్నందుకు మా ఒపీనియన్స్ అన్ని విన్నందుకు
థ్యాంక్ యూ అండి
ఆ ఓకే అండి బాయ్
హ్మ్ బాయ్ అండి
అ